అలో
హలో
ఆ హాయ్ అండి హలో ఉమ్
ఎలా ఉన్నరండి?
బాగున్నామండి మీరు
మేము గూడా బాగున్నామండి
ఏం చేస్సున్నారండి పనీ అయిందా?
ఆ అయిపోయిందండి ఇంట్లో పని మీది అయిపోయిందా అండి.
ఆ ఆయిపోయిందన్ని
ఆ మీరు డైలీ ఏ టైమ్ లో లేస్తారండి మార్నింగ్
మార్నింగ్ ఫైవ్ థర్టీకిి లేస్తామన్ని
ఫైవ్ థర్టీకి లేస్తారా?
తుచి అన్ని పనులు చేస్తాను బ పిల్లలకి బాక్స్ బేట్టడం టిఫిన్స్ చేయడం సరిపోతుందండి ఇగ
ఆహా
మీరన్నీ హలో మీరన్నీ
హలో
ఆ మీరన్
లేస్తానండి పైకి లేస్తానండి లేచి మాకు ముందడ ఒక వాకిలి ఉంటది దాన్ని ఊడ్చి తర్వాత అడికెళ్ళి ఆ బోళ్ళు తోమేయడం, ఇల్లు ఉడవడం ఆ తర్వాత టీ బేడతానండి మా సార్ డ్యూటీకెళ్తరు సిక్స్ థర్టీ సెవెన్ కెల్పోతరు.
అ
ఆ టీ బేట్టడం పిల్లలకు పాలు వేడి చేయడం అలా వర్క్ చేసుకుంటానండి మార్నింగ్, ఉమ్ తర్వాత నెక్స్ట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తానండి, టిఫినయినా అన్నమయినా
అదే
ఆ
టిఫిన్ జేసే ఎల్తారు గద పిల్లలు
ఆ ఆ టిఫిన్ చేయంగనే ఎమ్బెటే పిల్లలకు పెట్టేస్తానండి వాళ్ళేవగానే బ్రష్ చేపిచ్చి ఉమ్ టిఫిన్ తింటరు, టిఫిన్ దినడం అయిపొంగనే మళ్ళా అన్నం ఖర్రీ జేస్తానండి
ఓకేనండి
చేస్తే ఇగా మళ్ళ వాళ బాక్స్ రెడీ జేస్తా తర్వాత వాడికి సానం చేయించి వాన్నీ స్కూల్ కు రెడీ చేయిస్త. ఉమ్ ఇగ బాబుని స్కూల్ పంపించినంకా ఇంట్లో ఇగ మళ్ళా బట్ బట్టలు వాష్ చేేయడం
ఓకేనండి
టీ బోళ్ళు గిట్ల అవన్ని తోమడం లా ఈ వర్కు చేసుకున్నానండి
ఉమ్ మిషీన్ గుడతార అండి మీరు?
ఆ కుట్టానండి చిన్నవే నావే బెడ్షీట్స్ ఉంటే అవి సైడుక్కోన్చెం కుట్ట
నేర్చుకున్నారా నేర్చుకున్నారా
ఆ అంతర్ఫెక్ట్ ఏం రాదండి, కాక్పోతే మా ఇంట్ల క్లాత్లు అవివి కుట్టేస్తానండి. ఇంక నేర్చుకోలేదు నేర్చుకోవాలనుంది గాని చూడాలి నేర్చుకోవడా
ఉమ్ అవునండి
మీరు గుడుతరా అండి
ఆ లేదండి మామలుగా ఇంట్లో వరకు స్టిచ్చింగ్ చేస్తాను బయటకు ఏం లేదండి నేర్చుకోవాలి నెంగూడ కొంచెం నేర్చుకోవాలండి నేర్చుకుందామని జూస్తే బయట పదివేలు ఇరవై పదిహేను వేలడుగుతున్నరు
అవునండి కాస్ట్ ఎక్కువున్నది గాబట్టి నేర్చుకోవడానికొంచెం ఆలోచించాల్సోస్తుంది. హ్మ్ అదే కాస్ట్ తక్కువుంటే నేర్చుకుండానికి వీజీ ఉండు మనగ్గుడా
ఉమ్ హు అవునండి ఈపుడు క్యాంపులు గిట్లేమన్న పడితే నేర్చుకోవడానికి బాగుంటదండి కనీ అవి పడట్లేవు గదా అండి ఇప్పుడు
ఉమ్ గవర్నమెంట్ గుడా ఏమన్న స్కీమ్స్ లెక్క పెడితే బాగుండండి.
ఆ
లేడీస్ కి ఫ్రీ మిషన్ అని, ఆ బ్యూటీషియనని వర్క్ బ్లౌజులు
అవునండి
క్కడ మ పక్ క్కన సిటీలో నేర్పిస్తున్నారని అన్నారండి అప్పుడు, మళ్ళా ఇప్పుడు ఒవ్వరు ఏం లేదు అది ఇదని అంటున్నారండి.
అవునండి ఇట్ల నేర్
ఫీజొక ఫై హండ్రెడ్ తీసుకొని ఫస్ట్ అడ్మిషన్ ఫీజు తర్వాతిగ వాళ్ళు నేర్పిస్తరంట వన్ మంత్, టూ మంత్స్
అవునా ఎక్కడండి మీ పక్కన్న
ఆ ప ఆ ఆ
మరీ వెళ్తున్నానా మీరేం వెళ్ళొచ్చేనా
లేదండి ఒక ఆమె చెప్పింది నాతోటి మా ఫ్రెండే తను ఎళ్ళిందంట ఇది వర్క్ బ్లౌజ్ నే నేర్పించిరంట తనకి
మ్
చెప్పు ఆ
ఓకే అం
ఆ ఆ డిజైన్ చెప్పారంట.
ఆ డిజైన్ ఆమెనే ప్రిపేర్ చేసిందంటనా
హలో
అవునండి.
హలో! ఆ ఆ చెప్పండి ఇప్పుడ్ ఆమకీ ఆ బ్లౌజు డిజైన్స్ వచ్ ఆ విన్పిస్తుందండి.
ఆ తను ఆ
ఓకే అండి ఓకే ఏమో
ఆ నేర్చుకుందంట తనకు పర్ఫెక్ట్ వచ్చిందంట గుడా డిజైన్స్
అవునా మరట్లయితే వెళ్తే బానే ఉంటది కదండి.
ఆ వెళ్ళాలని నాక్ గుడా ఉంది కని మళ్ళా అంత మా బ్యాచ్ తోటే స్టాప్ చేస అంట అండి మళ్ళ నెక్స్ట్ బ్యాచ్ ట్రై చేయలేదంట. మ్ నెక్స్ట్ బ్యాచ్క్ నేర్పి చ్చేదుంటే నేన్ కూడా ఎళ్తానండి.
ఆ అట్ల వెళ్తే కొంచం మనకి ఏదో ఒకటి చేస్కోడానికి ఉంటది కదా అండి.
ఉమ్ అవునండి.
ఇట్ల మనం బయటికి పోయి చేసేదాని
మ్ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కదండి మనం బయటికెళ్ళి చెయ్యలేం కావట్
మళ్ళీ సమాజం కూడా అంతా బయటికెళ్తే బాలేదు పరిస్థితులు గుడా
అవును ఇంట్లో ఉన్న వాళ్ళు గుడా మనక్ యాక్సెప్ట్ చేయాలి కదండి ఎళ్ళండి చేయాలి అని
ఆ ఇంట్లో వాళ్ళు కొంచం చెప్తాన్టే ఎళ్తాం గని వాళ్ళు గుడా ఏం వద్దులే అని ఊకుంటే
హస్బెండ్ అయినా అత్త మామల్లైనా వాళ్ళక్ గుడా ఇష్టం ఉండదు లేడీస్ బయటికెళ్ళి వర్కు చేయడం అంటే
కొందరికి ఇష్టం ఉండదు.
మ్ హ
కొందరికి ఇష్టం ఉండది కొందరికి ఇష్టం ఉంటది పంపిస్తార్ కొంతమంది కాని కొంతమంది పం పివ్వర్ కదా ఇప్పుడు జాబ్ చేయడానికైనా కొంతమంది ఈ బయటిక్ పంపిస్తరు మనల్ని కొంతమందిన్ పంపివ్వరు కదా
అవునండి.
ఆ అట్లా మనకిట్లా మిషన్ నేర్చుకున్నాం మనుకో మనం ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూస్కుంటూ ఏదో ఒకటి కుట్టుకోవచ్చు. అలా యు
ఆ మాది గుడా అవును మనం ఇంటి అలా ఇలా మనం సంపాదింకుంటాం
హ ఉ
ఇంగా ఆయన ఏం లేవలే లేదా ప్యాకింగ్ పెన్సిల్స్ అయినా ఏం లేదు
ఉ అట్లా బెట్టారండి
ఆ అట్లా స్కీమ్స్ ఏమైన్నా వచ్చినా బాగుండు ప్యాకింగ్ చేయడానికి
ఆ అట్లా వస్తే ఇదో ఒకటి ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వంట చేసుకుంటూ బయటికి వెళ్ళకుండా చేసుకుంటే సేపే ఉంటాంది కాకపోతే ఇప్పుడు బయటికి వెళ్తే అసలే వచ్చేదాకా టెన్స్ ఏం జరుగుతుందో అని
అవును ఉంచకుంటార అని కూడా భయమే ఉంటది మనకు కూడా
దగ్గర పిల్లల్ని కూడా ఎతుకు పోయేటోళ్లు వస్తున్నారు అంత భయం భయంతో ఉంది
అవునండి
ఊ
మీక ఏ ఫెస్టివల్ ఇష్టం అండి
అర్థం కాలేదండి
ఎక్కువ ఏ పండ్
ఏ పండగనా ఆ హలో
ఆ వినిపిస్తుందండి
వినిపిస్తుంది
ఉ ఉ ఎక్కువ ఏ పండగ అంటే ఇష్టమని అంటున్నా
అది బతుకమ్మ సద్దులు
బతుకమ్మ ఫెస్టివల్ ఇష్టమా
ఆ బాగుంటది అది బతుకమ్మం పేరవడం డ్యాన్స్ ఏయడం అదే మీకండి
నాకు అమ్మ వార్లలో బోనాలు బాగా చేస్తారండి టూ డేస్ చేస్తారు బోనాలు
ఆ
ఉ
అవునా టూ డేస్ చేస్తారా బోనాల
ఆ అ టూ చేస్తారండి ఆ చాలా గ్రాండ్గా చేస్తారు బోనాలకు కూడా మా ఊర్లో అమ్మ వాళ్ళ ఊర్లో ఆ చాలా బాగా చేస్తారు అసలు ఏమన్ టరు ఇక్కడ మా డిస్ట్రిక్కే అదే ఫేమస్ అండి టూ డేస్ పండగ అంటే మా ఊర్లోనే చేస్తారు ఉ
ఓకే ఫస్ట్ రోజు ఏం చేస్తారు
సండే రోజేమో అందరం ఆఫ్టర్నూన్ నుంచి బోనం రెడీ చేస్తారండి బోనం తేవడం అంటే కదా
ఆ ఓకే అండి ఆ ఓకే
ఆ ఆ కుండలు తేవడం తర్వాత వాటిని అలంకరించి బోనం వండడం ఆ అవి చేస్తారు నెక్స్ట్ డే ఆ ఆ రోజే ఈవినింగ్ డు ఏమంటారు సౌండ్స్ ఉంటాయి కదా డప్పులు
ఆ అవుతాయండి ఆ
ఆ ఆ బ్యాండ్ తోటి అందరు కలిసి బోనాలు తీస్ కెళ్లి టెంపుల్స్ లో వెడరు ఈ లాస్ట్ అదేవనేసి ఉంటారు అక్కడ ఆ పెట్టేసి నైటు ఇగ ఉ ఏమంట దేవతలకు ఇష్టం కదా శారీను, బోనం అవి తీసుకొని వెళ్ళి ఆ వచ్చేస్ ఇటు మళ్ళీ మన్ ఉ మండే మార్నింగ్ మండే మార్నింగ్ ఏమో ఎల్లీ పొద్దున్నే ఎన్ని గంటలకు నైన్ వర్ వెళ్తారా నా అందర్ టెంపుల్కి రెడి అయేసి వస్తారు ఇగ
ఆ ఓకే అండి
అక్కడ వేసి వస్తరు అక్కడ పట్నాలు వేసి ఇట్లా కథలు చెప్తరు అన్మాట ఇగ
ఆ ఓకే ఓకే
ఆ తల్లి స్టోరీస్ చెప్తా ఉంటారు ఆ తర్వాత ఇగ మీ లు కోళ్ళని కట్ చేస్తా ఉంటారు ఇగ
ఆ
ఉ
అదే
తర్వాత ఆ వెహికల్స్ ఉంటాయి కదా బండ్లు ఇట్ల బండ్లు టాక్టర్లు అవన్నీ గుడి చుట్టూ డిప్ తిప్పుతరు అన్మాట
ఓకే అండి
ప్రసాదం ఏమంటరు పప్పు నానబెట్టి న చక్కెర పప్పు కలిపిన ప్రసాదం పెట్టుకుంటూ
ఊ
బండ్ల నిప్పి ఊరు మొత్తం దిగే సి వచ్చి ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు వివరించుకుంటారు మంచిగా
ఓకేం ఇంటికి వచ్చినాక వంటలు చేసుకని వంటలు చేసుకొని తింటారు కదా ఇగా
ఉంటదిగా మండే రోజు తినడంమైనా డ్రింక్ తీయడం మైనా ఏదైనా మండే రోజు చేసుకుంటారు ఇగ
ఓకే అండి అట్లా చేస్తాను బాగుంది అట్లా చేయడం
ఊ ఆ సండే మండే టూ డేస్ ఉంటది అనమాట అమ్మ వాళ్ళ ఉంది సండే నుంచి స్టాట్ ఇగ పండగ మంచిగా అలా ఆవిడి నైట్ కూడా చాలా బాగా వెళ్తాయి బోనాలు వెళ్ళడం కూడా అందరి అందరే ఒకటేసారి వస్తాయి బోనాల్ గుడి దగ్గరికి ఆ డి జే బెట్టు ఒక కొందర ఏమో డీజే తోటస్తరు కొందరు ఏమో బ్యాండ్ సౌండ్ల తో వస్తార అనమాట ఆ ఇక గుడి దగ్గరకు వచ్చినప్పుడు ఉంటది ఇక
ఓకే అండి
పెద్దగా ఉంటది అమ్మవరూర్లో
అంతేని
చాలా బాగా జేస్తరు మీతో నేను జెప్తా గని లే ఆ ఓకే అండి
ఓకే డన్
ఆ